ఆ చెప్పు ఏం చేస్తున్నావ్
ఇప్పుడే ఇప్పుడే తినేసి వచ్చినా ఎం చేసినవా అని గొడవ కోస్తున్నా
ఉమ్ తిన్నా తిన్నా తినేసి నేను పైకొచ్చా
ఏ
అన్నం పప్పు పెరుగు నువ్వు నిజమే
ఇంతకు వాళ్ళే పెట్టార కొనుకున్నావా
లేదు మా వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుంటే పెరుగు పెట్టలేదు ఈ రోజు కు సో నేను తీసి ఏసేసుకోని తిన్నా
ఇంగ్లీషు మీడియం
దానికే ఓ రచ్చ వాళ్ళు పెట్టరు మనం వేసుకుని తింటుంటే అరుస్తారు
పెరుగు తినేస్తే పాపం మనకి వాళ్ళకి సేవ్ చేస్త ఐతే వచ్చే వాళ్ళకి కావల్సొస్తధి కదా
ఒక సిక్స్టీ మెంబెర్స్కీ కలిపి రెండు ప్యాకెట్లు పెరుగు సరిపోతుందా నూజెప్పు
మరచిపోయాను
పెడతారు సరే పోని అదన్న పెడితే తాగనన్న తాగుతారే అనుకో ఈరోజు అది కూడా పెట్లా అందుకే ఇంక వేసుకొని కొంతమంది తినేసి స అనమాట ఫోన్ దగ్గర పెట్టుకో బడ్స్ పెట్టకుండా తీసేసేయి వాయిస్ రావట్లా
ఇప్పుడు వినపడుతుందా
ఆ ఇప్పుడు ఓకే ఎంత మంది ఉంటారు మీ రూమ్ లో
ఫై మెంబర్స్
ఫ్రీ గానే ఉంటుందా ఫై మెంబెర్స్ కి
హూమ్ రూమ్ పెద్దది ఫ్రీ గానే ఉంటది
అహా
హూమ్
హుమ్ మీకేం పెట్టారు ఫుడ్డు ఇప్పుడు
మనకా
హు హుమ్
ఎగ్ రైస్ అంటే ఎగ్ రైస్ వెజ్ రైస్ ఉ పెద్దగా పెట్టదేం ఉండదు ఆళ్లు
ఎగ్గు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా
ఎగ్ బానే యేసారు
హూమ్
హూ అ
మా దాంట్లో అన్నమే ఎక్కువ ఉంటుంది లే ఎగ్గు కంటే
నార్మల్గా కూడా ఇంతే అంటే అన్నాం కన్నా ఎగ్గైతే ఎక్కువ వెయలేరు కదా ఏమో బాగుండే
మెయ్యాలా
హూమ్ వెయ్యాలి కాని వేయ్ రే ఏం చేయలేము మనం
హూమ్
ఏం చేయరు కాబట్టి తినాల్సిందే పర్లేేదు మా వాళ్ళు బానే చేసిన ఆనియన్స్ తీసుకుంటాం కాబట్టి చెప్పినా మా వాళ్ళు ఉత్త ఆనియన్స్ తీసుకుంటే కూడా గొడవనే
ఆనియన్స్ తీసుకుంటారా మీరా
హుమ్ మీరు తీసుకోరా
ఏం కావాలంటే తీసుకుంటారులే ఎందుకు తీసుకోరు గానీ
ఉన్న వాళ్ళు కానీ తీసుకున్నా కూడా ప్రాబ్లమే
ఎవరికైనా ప్రాబ్లమే తెలిస్తే తెలియకుండా తీసుకుంటేనే ప్రాబ్లం లేదు ఇడ కూడా
అచ్ఛా నేను ప్రాబ్లమ్ ఉండదు అనుకున్నా మా పీజీ వాళ్ళే కకృతోళ్లు అనుకున్నా మీ పిజి వాళ్ళు కూడా కకృతేన
మీ పీజీ మా పీజీ అనేది కాదు పెట్టిన ప్రతి ఒక్కరు అట్లాంటోల్లే ఎవ్ ఎవ్వరు మంచొలయితే కాదు పెట్టాలి వాళ్ళు తినాలి ఫుల్గా అని ఎవ్వరు ఆ దాంతో లేరు ఏమో మనకి తెలిదు దాని గురించి
మ్ నాకు తెలిసి తిరుపతి లో
మీకురే అప్పుడు ఉన్నింది మేమ్ లేము
ఇప్పుడే కాదురా మాకు బేటెక్ లో కూడా మేం తిరుపతి త్రమే కదా ఉన్నింది నేను సమీరా వాళ్ళంతా
మావలు అమ్మా మీరు అప్పుడు కాలేజ్ హాస్టల్
ఆహా అంటే తిరుపతి గురించి తెలుసా అంటే అప్పుడు బీటెక్ కన్నా ముందే తిరుపతి మంచిగా టచ్ ఉన్నింది కాబట్టి తీ కటాను
ఓకే
డిప్లొమాలో అయిన కొంచెం ఇది ఉన్నింది కాబట్టి
మ్
కట్ అయితే
మేం ఎప్పుడైనా మార్నింగ్ అ జయో ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా చేసుకోలేం
ఎమ్మే
ఏదో ఒకట్లే అలా ఇంతకు ముందు ఎప్పుడైనా మనసు బాేలేకపోతే మైండ్ మొత్తం ఇదిగా ఉంటే ఇక్కడి నుంచి మా పీజీ నుంచి మీ పీజీ వరకు వచ్చేదాన్ని నడుచుకుంటూ నైట్ లో
ఒకటేనా
ఒకదాన్నే కాదులే ఆ నా రూమ్మేట్ తో ఒకటి రెండు సార్లు వచ్చా ఇంకొక రెండు సార్లు వాడితో వచ్చా హు ఆ
అదాన్నా
హాఆ మరి మనస్సు బాలేదు ఇంక రూమ్లనే అంటే పిచ్చి పట్టిపోతుంది మనకి అనిపిి చేనప్పుడు ఇంకా అట్లా నడుచుకుంటూ అక్కడి వరకు వస్తాం అనమాట అంటే ఈ టైమ్ లోనే కొంచెం ఫ్రీగా ఏ ప్రాబ్లం లే కున్నా ఫోన్ పక్కన పెట్టి చల్లగా గాలి వస్తూ ఉంటుంది అలా మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది ఫ్రీ అయి తుంది మనసంతా ఆడికనే కాదు ఇడా బ్రిడ్జ్ మీదకు కూడా వెళ్ళే వాళ్ళం ఈ పక్క నుంచి ఆటు పక్కకి వెళ్ళిన చ్చుకుంటూ హుమ్
కొన్ని కొన్ని సార్లు మా లైఫ్ లో మూమెంట్స్ మెమరీస్ లాగానే నర్చిపోతాయవి మెమోరీస్ లాగానే తెలిసిపోతాయ్ అబిద అవ్వి లైఫ్ ల పర్మనెంట్ గా ఉండవు కొన్ని సార్లు మెమరీస్ లాగా ఉండిపోవడమే మంచిది అందరికీ
స
తరువాత మాట్లాడలేదా ఎప్పుడు
తర్వాత అంటే
అంటే ఇంటి నుంచి వచ్చాలా
ఈ మధ్యన ఒక ఇష్యూ ఏదో వస్ స్తే అప్పుడు ఒకసారి కాల్ చేసి మాట్లాడున్నా ఇట్లా ఎవరేదో చేస్తుంటే తనే చేస్తున్నాడేమో అని చెప్పి కాల్ చేసి అడిగి మాట్లాడా.
అంటే కల్స్ వస్తు ఉన్నాయా
ఏం కాల్సు
అంటే ఎవరో ఏదో చేస్తున్నారంటే వాళ్ళు కాల్స్ అన్లోన్ నెంబర్ నుంచి
ఆ అవును అలానే వస్తుం టే అంటే సంథింగ్ వాళ్ళు తిన పేరే యూజ్ చేసుకొని కాల్స్ చేసారన్నమాట కానీ చేపిచ్చింది తను కాదు
సో అందుక దాంతో ఇలా నీదే యూజ్ చేస్తున్నారు నో సోన్ ీ నీకే యాడ్ చేస్తాను నువ్వే మాట్లాడు ఒకసారి అని చెప్పి చేసిన్నా
డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా ఎప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ రాలేదా అంతే అది ఇంట్లో అంత ఇష్యూ అయింది కదా, దాని తర్వాత ఏం కాదు అని చెప్పడానికైనా బా అల్ ఏన మాట్లాలద ఏ
మాట్ ట్లా లేదా అంటే, ఆ లే ఐడి కార్డ్ ఇష్యూ అయింది అంట కదా నాది. ఇప్పుడు ఇంట్లో ఉంటే దివ్య చి, ఆ ద ఆ పిల్ల నుంచ్ చి కాల్ చేసంమే, కాల్ చేసి ఇట్ల ఐడి కార్డు విషయంలో ఎందుకు కప్పదం జెప్ తావు ఇప్పటికే జరిగంది చాలు, ఒకరి లైఫ్ గురించి పట్టించుకునేది చాలు ఇంక నుంచి అయినా నీ లైఫ్ గురించి ఆలోచించు, దాన్ని బట్టి నువ్వు నిజాలు చెప్ అబద్ధాలు కాదు చెప్పల్సింది అని చెప్పి చెప్పారు కాల్ చేసి.
ఉమ్
అలా ఇంకా సరే ఇంకంత అయిపోయింది, ఇద్దరిది తప్పు ఉంది దాంట్లో అ నే ఇంక రియలైజ్ అయ్యి ఇప్పుడుకి ఇంకివన్నీ మనకు సెట్టు కాదు అని చెప్పి ఇంకా, కామ్గా అయిపోయాం. కానీ అలా ఉండలేము. ఇంట్లోనా న బావున్నాడ్లె అలా వెలిసింది వాడి ద్వారా.
మీ బావకి అంటే మీ ఫోన్ చూడ్డం వల్ల తెలిసిందా, మీ బావకి ఎవరైనా చెప్ చెప్పారా
చెప్పారు ప్లస్ నా ఫోను చూడడం వల్ల. నా ఫోన్ కంట్రోల్ అంతా తన దగ్గరే ఉండాయిలె అప్పుడు, అలా బై మిస్టేక్ ఒకరోజు, ఆహ లేదులేదు వద్దనకొని కామ్గా అయిపోయా అంతంటితో చాలా జరిగాయిలే అందుకనే ఇంకా వద్దు ఇంకా లైఫ్ లో మరీ ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఫ్యూచర్ లో గుడ నే అసలు ఉండలేనేమో ఇంత్ ఇంతిదిగా ఇప్పుడే ఇంత చేస్ న్నారంటే ఇంగ పెళ్ళై నాక ఇంకెంత చేస్తారో అనిపిచ్చేసింది.
ఉమ్
అందుకనే ఇంగ చెప్పి ఇంక ఇంట్లో వాళ్ళు దానివల్ల ఎందుకు అంత సఫర్ అవ్వడము ఇప్పటికి ఇంత నేను చూస్తున్నాను కదా ఇంక లైఫ్ లో ఇంకా, ఫ్యూచర్ మీద గుడ గ్యారెంటీ తీలేదు అందుకే ఇంకొద్దులే ఇంతటితో ఆపేద్దాం అని చెప్పి వద్దని ఇంట్ల కూడా చెప్పేసి, తనకి చెప్పేసి, కామ్గా అయిపోయా. ఉమ్ లవ్వు కానీ అంటే దూరంగా ఉంటే అన్నా ఉండిపోవచ్చేమో. నార్మల్గా చూడకున్నా మాట్లాడుకున్నా ఉంటే ఉండగలుగుతాం కొంచె అయినా కంట్రోల్ చేసుకొని మరి పక్కనే ఎదురుగానే తిరుగుతా ఉంటే కంట్రోల్ చేస్తు కష్టంగానే ఉంటుంది మాట్లాడుకుండా అన్ని రోజులు సడన్ బాగా మా లాడి సడెన్గాపేస్తే
నువ్వేం లే
కొన్ని రోజులు కోపముండే, ఆ కొన్ని రోజులు కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉన్నా అలా చేసాడు ఇలా అయ్యింది అని చెప్పి. కానీ కొన్ని రోజుల తర్వాత కొంచెం ఇదయ్యి ఒకసారి మాట్లాడినప్పుడు కావలన్ చెయ్లేదిలా
అసలు ఏం జరిగింది, అసలు ఏం జరిగిందిరా ఎందుకు అంత్ ఇంత జరిగింది సడన్ స ఆలా ఆఫ సడెన్ అంతా.
అల్ ఆర్ సడన్
ఉమ్
ప్చ్ ఏంటియే మా బావ ఉండేవాడి అదీ యాక్చువలీ మాట్లాడొద్దు అని చెప్పున్నాడా అట్లా చూసి ఇం ఉండలే కదా అట్లా మాట్లాడుతూ ఉన్నా దివ్యవాళ్ళకి సమీరాలో చెప్పినా ఇట్లా నేను మాట్లాడుతున్నా న్నట్టూ మా బావ అడిగితే చెప్పకండి అని ఇక్కడ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండేసి తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటామా అన్నా దానికి దివ్య ఉండ వీళ్ళు అంతే సమీరా కూడా నార్మల్ గా ఉండిందీ అందరి అందరం బాగా మాట్లాడుకుంటూ ఉన్నాము వాళ్ళు మేము కూడా శ్రీనాథ్ వెళ్ళిన వాళ్ళంతా ఇంకా దివ్య ఒక రోజు మా బావ క చి కాల్ చేసేసరికి ఏవో చెప్పిందంట అది నాకు తెలీదు ఇలా మళ్ళీ మాట్లాడుతోంది ఇట్లా చేసి సింది అని నా దగ్గర మాత్రం సైలెంట్ గా ఉన్నింది నేనే ఏం చెప్పలేదు అది ఇ ది అన్చెప్
మ్ మనంఏవనుకు సర్లే నా ఫ్రెండ్ అదా చెప్పట్లేదు అంటే మనం ఒక ఇదితో ఉన్నాము ధైర్యంగాని అడిగినా లే దు నేను మాట్లాడలేదు